ఇప్పుడు చూడకనే చెప్తున్నావ్
ఏం లేదు ఇది మా అమ్మ అక్కడికి వెళ్తుందని చెప్పాను కదా ఆ సన్ స్క్రీమ
మ్మ్
నేను తీసుకోవాలి ఆ బ్లాక్ ఇచ్చేయడానికి ఏం బాగుంటది బ్లాక్ కలర్ ఏసు క్రీణ
ఏస కొంచ నే అప్పుడు నా బర్త్డేకి మా ఇంటికి వచ్చినప్పుడు అందరు రాసుకున్నప్పుడు చూసానండి తెల్లగా వచ్చేసారు అది
అవును నీ బర్త్డేకి వచ్చిర అందరూ రాసేసుకున్నాం కదా మేము
మ్మ్ ఇవాళ నిను ర్యాకుం కొంచెం ఏదో మట్టి కలర్ లో ఉన్నట్టు ఏదో నల్లగా ఉన్నట్టు ఉంటాది ఆ ఫేస్ వైట్ రాదు జిడ్డుగా ఎదలా ఉంటది
మ్మ్ నాక్ ఫేస్ ముందే ఆ ఆయిలీగాల్ పెట్టుకున్నాను అనుకో నాకు ముందే చీరాకు వచ్చేద్ది ఎప్పుడు ఫేస్ వాష్ చేసుకుందామా అని ఉంటాది అదే
ఇది అయిపోయిన తర్వాత అక్క అప్పుడు సేమ్ నేను ఎప్పుడు యూస్ చేసేది యూస్ చేత్తాను ఫేస్ వాష్ అదే కొంటన్న అదే ఎమ్ ఈ ఎండలు మామూలుగా లేవు కదా అసలు
మ్మ్
ఇంట్లో ఉంది
పెళ్ళికి దాని పెళ్ళికి మనం అందరం రెడీ అ పొవల్ల బాగ
ఆ కాదు ఇంతకి దాని పెళ్ళి సండే వచ్చిందంట నేను చర్చి కి కెళ్ళాల అంటుంది అది
ఒక్క రోజు ఒక్క రోజు దాని పెళ్ళికి మానే టు ఏమ్ అవదె
ఇక ఆదివారం వచ్చింది బాబొయ్ నేను అసలు రాను కదా అంటుంది ఇప్పుడు చూడేలే అదే
అవున
పెళ్ళి కూతురుని చేసినట్లు అవున అనిపించ్చుదేమో పెళ్ళిగా పెళ్ళిగా వెళ్దాం పెళ్ళికి వొద్దు పెళ్ళి కూతురిని చేసినప్పుడు వెళ్దామంటారు
ఉను
ఊ ఇవ్వ ఇయర్ రింగ్స్ ఎక్కడ పడతే అక్కడ పడేస్తున్నాను
ఉ పెళ్లికూతుర్నె పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు అప్పుడు వెళ్తేనే కొంచెం బాగుంటది గుడికి వెళ్తే మనకి అంత టైం ఉండదా బాబా నైట్ అక్కడ ఉండాలంటే చాలా కష్టం
అ ఏములే ఎదురు చేద్దాం ఈ రోజు డేట్ ఎంత అసలు మార్చి నైన్ వచ్చేసింది ఎప్పుడేమో
ఊ నైను
ఊ
నేను ఎప్పుడెప్పుడు నెల్ల అవుతాయి రా బాబో అనుకుంటున్నాను
కాల్కి ఏదో దెబ్బ తెగిలేసింద ఏదో గుచ్చుపోయిందా
ఎప్పుడు ఏదోటి తగిలిచుకుంటానే ఉంటావు కదా
ఎలా తగిలేతయో తెలిదు దబ్బల అది తగిలేసిన తగిలినప్పుడు తెలీయదు తగిలేసకు తెలుతది అది
ఆ
నానుంటలే సమ్మర్ లో ఎక్కువ ఎక్సర్సైజ్లు చేయకూడదే మర్చిపోయాను
ఎక్ససైజులు చెయ్యకూడదా మరి చెయ్యాల కదా ఇక్కడేమో నన్ను బీటీసీ లో పాడేశారు అందులో అందులో ఉంటేనే ఏం టి మనీ బ్యాక్ వస్తాయ అని అంటున్నారు అత్తమానం మీటింగ్ సెతేతార రమ్మని తను కు
ఊ వెళ్తున్నావా
ఆ నే ఒకసారి వెళ్ళాను అంతే మళ్ళీ యలేదు
ఊ అవును
వాళ్ళు ఏ ఇస్తానంటున్నారు గాని ఏంటి మొన్న వెళ్దామని చూసాను ఇంటికి ఏమి తెచ్చుకోలేదు కదా అని
ఊ
వెళ్దామని చూస్తే ఎవరు రాలేదు ఆంటీలు ఎవరు రాలేదు ఆటో లేదు ఒక్కదన్న ఎలాగ వెళ్తా మా డాడీ కూడా ఊరళ్ళారు
ఆ
ఇంకెందుకులా మేడం కు ఫోన్ చేసి రాలంటే ఎవనొ ఒకరిని తీసుకొని వచ్చాయమ్మా అని అంటుంది
ఊ
ఇంక రా ఎవరు రాట్లేదు కదా మ డాడీ కూడా ఊరు వెళ్తున్నారు నే ఇంక రాన్ననాను
అదెల
ఇవాళ అదే చెప్తుంది ఇవాళ క్లాస్ అంతా అదేనే మేడం ఎంటి ఎవరా
బిటిఎస్ లో జాయిన్ అవ్వండానా లేదంటే ఎవరినైనా జాయిన్ చేయ్యండనా
అది కాదు బ మీరు అలా మీటింగ్స్ పెట్టినప్పుడు రావాలి కదా అని క్లాస్ చెప్పారు ఇవాళ్ళ
అబ్బా అక్కడ మిస్ అయితే ఇక్కడ చెప్పసారా
ఆ మీ మీకోసం అమ్మాయి రాకుండా రెండు ప్రోడక్ట్లు మిస్ చేసుకుంది మీరు రావాలి కదా అని
అయ్యో అక్కడ కొత్తనే ఇస్తారంట ఇ తీసుకొచ్చి ఇక్కడే ఇచ్చేయవచ్చు కదా
ఆ అలా ఇస్తే ఇంకా అక్కడికి ఎవరు వెళ్తారు
ఉ పెద్ద ప్లానింగ్ ఏ
మరి చాలా పెద్ద ప్లానింగ్ ఇంటి ముందేమో కట్టిచ్చేసుకుంటారు తర్వాత మళ్ళీ ఎప్పుడు ఈ నెల అయిందా మేడం ఈ నెల అయిందా మేడం అని అడుగుతుంటే చెప్పారుగా అసలను
హ్మ్
ఆ రేపు చెప్తానమ్మా రేపు చెప్తానమ్మా అంటుంది ఆవిడ
గటిగా అడుగు ఊర్కొకు
హ్మ
అదేకాద సమ్మర్ లో ఎక్కువ ఎక్సర్సైజ్లు చేతే ఎక్కువ స్వీట్ వచ్చేది కదా మనమేం వాటర్ తక్ ఎక్కువ తాగు అసలు ఇంకా ఎక్కువ తాగాలి సమ్మర్ లో ఇంకా ఎక్కువ తాగాలి
ముందు నేను వాటరే తక్కువ తీసుకునేదానే ఇప్పుడు టూ పాయింట్ ఫైవ్ లీటర్ వాటర్ బాటిల్ రోజు పక్కన పెట్టుకుంటున్నా అలాగా
గుడ్ హ్యాబిటే కదా అప్పుడు నాకు ఏంటిది యూరిన్న్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అలానేే ఆ ఎన్ని పీత లాగా తాగేసే దాన్ని వాటర్ అసలు
హ్మ వాటర్ ఫుల్గా తాగమంటే ఇంక అంతే ఫుల్గా
ఫుల్ అయిపోది స్టమక్
ఏంటి నిన్న మన్నాయి ఏంటి తగ్గలేదా ఇవాళ తగ్గిపోయాను ఏంటి నిన్నయ్ పొద్దున్న కూడా వాటర్ తెగ తాగేసానే నిన్ నిన్న కాకరకాయ ఫ్రై చేసాను కదా అందులో గింజలు కూడా నేనే వేసాను బాగుంటది కదా అని చెప్పి
గింజల వేసేసావా చెందోచేతుంది కదా
లేదు బానే ఉంటాయి ఏంటి మిక్సీ చేసేస్తాను
హ్మ్ ఏ ఒక కాకరకాయ జ్యూస్ చేసేస్తావా ఏంటి
జ్యూస్ ఎవడ తాగుతారు అంత చేదు ఎవడన్నా తగుతాడ
అదే నాక అర్థం అవట్లేదు
అంతేం కాదు కాకరకాయ ఫ్రై
అ ఫ్రైనే మరి మిక్సీ చేసాన అంటన్నావ ఏంటి మొక్కలు కట్ చేసి అందులో మిక్సీ ఆడేసావా
అయి కాదు ఈ గింజలు తీసేసి విడిగా కాకరకాయ పీసెస్ మాత్రమే కట్ చేసి ఏ
హ్మ్
అది ఏసి ఏంటి ఆ ఆ గింజలోన ఎండు మిరపకాయలు ఎల్లుల్లిపాయలు అవన్నీ ఏసి ఫ్రై చేసి ఫ్రై చేసి దాన్ని మళ్ళీ మిక్సీ చేసా అనమాట ఇవిడిగా
మళ్ళీ దాన్ని విడిగా మిక్సీ చేసేసావా కర్రీలో
హ్మ దాన్ని విడిగా మిక్సీ చేసి యేసెసాను కర్రి బానే ఉంది ఏంటి ఎప్పుడ అలాగ అవ్వలేదు నిన్న మాత్రం ఏంటి ఆ గింజా గొంతులో ఇరిక్కుపోయినట్టు అనిపి చింది
మిక్సీ చేసినందుకేమో
ఏం మరి ఎప్పుడు అలాగే చేతను అలాంటిది మొన్న ఎస్సెన్ నువ్ బానే ఉందని చెప్పి ఈసారి కూడా అలాగే మిక్సీ చేసేసాను
హ్మ
బాలే ఇకుపోయిందియే గింజ ఐ బాబోయ్ ఎంత వాటర్ తాగుతున్నా బయటికి రాదు అందుకనే అందుకే ఆ అన్నం తినేసాక్కూడ మళ్ళీ అన్నం ముద్ద తినేసాననమాట. నిన్న నేను అసలేం చేసా న్ నాకే తెలిదు.
పెరుగు తినాల్సింది.
మ్ పొద్దున వరకు కూడా పోలేదేది. మళ్ళీ వాటర్. ఒక వామ్ వాటర్ తాగేసానా గడగడ తాగేసా నింక
అవునా. రోజు పొద్దున లేవగానే హాట్ వాటర్ తాగే
మళ్ళీ కాసేపు వాక్ చేసి వచ్చాక ఇంకా కాసేపు కూర్చొని మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ తాగేసాను.
కానీ ఈ మధ్యన నకాకరకాయ్ కాకరకాయ్ నిళ్ తెచ్చుకుంటున్నారు.
కాకరకాయే
అవియే కాకరగకాయని ముక్కల కింద కట్ చేేసేసి వాటర్లో వేసుకుని నైట్ అంతా నానబెట్టుకుంటున్నారో ఏంటో తెలీదు కాని ఆ బాటిల్ తెచ్చుకుంటున్నారు తాగడానికి వాటర్
ఎక్కడికి మీ ఆఫీస్కా
ఆ ఇక్కడ కాదు అంత ముందు ఇంకో ఇంకో ప్లేస్లో చేశాను కదా ఫోర్ డేస్
ఆ
అక్కడ ఆడా సార్ తెచ్చుకునే వారు.
హు హ్మ్.
మ్. అవునండి.
నేనే తింటానేక్కువ కాకరకాయ్ ఫ్రై మా డ్యాడి నేనే తింటాము.
అ ఆ కాకరకాయ కూరా మా నానమ్మోండితే ఎంత బాగుండెద్ తెలుసా అసలు చాలా టేస్ట్ గుంది. దాన్కి మా అమ్మకలా రాదు మళ్ళీ వండితే మామ్మమ్మకే మామమ్మయితే మసి బోగ్గుల్లా షేషేద్ది. పోగలొచ్చత్తయిగ బాబు మా ఏది ఏది ఫ్రై చేసినా అలాగే చేద్దా మసి గొబ్బిల్లాగానా నల్లగా మాడుపోవాలంటా నూనేకేసేద్ది.
నేనివాళ అలాగే చేసా మిల్ మేకర్లో ఆయిల్ ఎక్కువ తినకూడదన్నారు కదా నన్ను అందుకని కొంచెం బటర్ మా అన్నయ్య తెచ్చుకునేది ఉంటే అది కొంచం బటరేసి ఆ అలా ఫ్రై చేత్తే చాలా సేపు అక్కడే నుంచున్నాను. ఇంకా అలా టీవీ దగ్గరికి వెళ్ళానంతే మర్చిపోయిన మా అమ్మమ్మ ఇక్కడ ఫోన్ చూస్కుంటుంది.
మడిపోయిందా
అది కొంచెం మాడిప్ పోయింది మా అమ్మ వచ్చి మళ్ళీ ఏంటి నాదై నేను కట్టేసాను అంటే మా అమ్మ కూరొండుతుంది నేనేమో ఫ్రై చేసు
అసలు మిల్లీమేకరా ఎక్ క్కువ తినకూడదంట ఈ షాప్ దగ్గర తెత్తుంటే మిల్లీ మేకర్లో ఏ పురుగులన్న పెంకి పురుగుల్లా అవుతున్నాయా
హా
లేకపోతే అది పొట్టంటవా ఏదన్నా మిల్లీ మేకర్లో నానబేడ్తావా అందులో పెంకు పురుగేలా ఉంటది అలా ఉంటుంది.
బానే ఉన్నాయనా ఏంటి వాటర్ మాత్రమే వస్తుదింకి అందులో ఇంకేమి రా అవుతదా బ్లాక్గా ఉంటున్నాయా
ఆ పెంక్ పురుగా ఎలా ఉంటది రెడ్ కలర్ లో అదో రకంగా అదో కలర్లో ఉంటది కదా
ఆ అయితే పాడైపోయినా నాడాడ ఎప్పటి నుంచో స్టోర్ లో పెట్టుకొని ఉంచేసినట్టుడు అలాగా
మా కోసమే అమ్ముతున్నాడు అనుకుంటాను, పాడై పోయినాయి అన్ని మేము సేల్ చేస్తాం మాకు సేల్ చేస్తున్నాడు,
ఏమి రావు అసలు ఏంటి ఆ వాటర్ కలర్ మాత్రం చేంజ్ అవుతది గ్రీన్ లో
అది వాటర్ లోంచి రావట్లేదు మిల్లి మేకర్ నానబెట్టత్తావా మిల్లి మేక దగర ఓపెన్ చేస్తే అందులో ఉంటుంది.
ఉహు
ఉ అందుకే ఇంకా నాకు విరక్త్ వచ్చేసింది, అమ్మా ఇంకా నువ్వు తేకమ్మా అన్నాను లేదంటే మా అమ్మ అంత మారికి తెచ్చేసిది. మాట్లాడితే సైడ్ ఏంటిది బిర్యానీ అనేది,
అది ప్రోటీన్ అంటున్నారు మిల్ మేకర్ అందుకని తెచ్చుకుంటున్నా, అంటే రోజు గుడ్లుందిింటాంని చెప్పి సరే ఇప్పుడు మధ్యాహ్నం మిల్మేకల్ తిని సాయంత్రం గుడ్లు తిందాం,
ఇది అరగట్లా ఎగ్స్ తింటంటే పడట్లేదే బాబు
ఉ
ఆ సరేలే ఇంకా నేను ఈవినింగ్ చేస్తాను ఉంటాను,
ఉ బాయ్
ఉ బాయ్